హలో వం
హలో
దుంపల ఫ్రై ఆరా
ఆ వినబడుతాంది
ఏదితారు
ఏముంది ఏం లేదు మా అక్క కూలర్ల నీళ్ళు పడుతోంది
అప్పుడే అయిపోయిన పొద్దున పట్ని
పొదదీళ్ళు పట్టలే కా నైట్ కొన్ని ఉంటే అట్లనే వాన్ చేసుకున్నాం మ్
హ
అది గిరికల్ తొడుగానబడత వద్దంటాను బొమ్మలే కనిపిత్తను
నేను మోటర్ బంద్ చేసినా బంద్ చేయలేదు నాకు గుర్ తె లేదు బంద్ చేసినా మోడరు పెట్టిన భయమే అయితాంద్రాత నీళ్ళ అయిపోతాయమో హౌజ్ లా అని చక్క ఆగల యిత్ వంటనే ఉన్నాయినే హౌజ్ లా ఇంకా మూడు రోడలు ఉన్నాయ అట్ంది ఇప్పుడు ఏమి వద్ వెయ్యమని అడిగినా ఈ నా పాపమే అయితంది
అడగపోయమర్
అయితే ఇప్పుడు చెప్పాలా ఫోన్ అన్న ఫోన్ చేసి చెప్పి ఒకసారి ఫోన్ చేసి చెప్పమ అంటాం మరి ఏం అంటాడో చూద్
ఈయన చేసి ఇప్పుడు అయ్యాడు కానీ ఆయన చిత్ కి చేయమన్ చేతికి తినే ఎమ్మటే ఏ త్తడు
ఎక్క
ఆ
అయితే ఇప్పుడు కూరగాయలు ఉండరా ఇక ఇల్లు ఓపెనింగ్ అప్పుడుక
వాళ్ళు లేరు
ఆ అయినా ఇప్పుడు పోయి మంచి పని చేసింది ఎందుకంటే పిల్లల స్కూల్ కూడా స్టార్ట్ అయితాయి కదా
ఓ
ఓ
ఇప్పుడు మళ్ళా పిల్లది సిక్స్త్ అయిపోయింది కద ఫిఫ్త్ అయిపోయిందిగా
పెద్ద స్కూలు
ఆ
ప్రైమర్ నుంచి పెద్దలు పోయింది ఆయన ఆమె అంటంది కాని మనిషిని వద్దా
పోతుడిగా అందరు వాళ్ళ ఎలా అంట ఏద కూడాడ పోతాడు
మంచిగా ఆమె పోయి చూసుకున్నప్పుడు ఈయన కూడా పోయి చూసుకొని చేద్దామని లేదు
ఆహ
ఎంతంది ఫోన్ లో ఛార్జింగ్
ఆ
ఆ
ఆ ఏం చేయనులే
ఫన్ లో చార్జింగ్ంటన్నా
ఫోన్ లో ఉంది
ఉందా ఒకటే చార్లింగ్ స్టార్ట్ జింగ్ అన్నావుగా ఇది లేట్గా దిగుద్ది చార్జింగ్ నది మీది దీంట్లో సార్ పెట్టిని పెట్టకున్నా ఏం కాదు
ము పెట్ ఎా ఆడుతుంటా మళీ ఎడ సాయంత పెట్తు ఆగా వాడుతుంది
మళ్ళీ నీది కొత్త ఫోన్ కదరా ఇంకా బాగా అగుద్ది చార్జింగ్ రెండు రోజులనా ఆగుద్ది ఏం చేస్తారు ఇంకా
ఈ
హలో
ఆ హలో
ఎక్కడ స్ ఫోను హలో హలో ఇతులే హలో మరి మాట్లాడు
చెప్పు
పోను నది స్టక్యతుందిరాా
ఇప్పుడు
ఆ ఇప్పుడు ఇంంటి ఇస్తాండి
అఓ
పండుకొని ఉన్నావా కుసోనిఉన్నవా
పండుగక్కనే ఉన్నా
పడుకున్నాను అక్క నిదిర వషింద
పండుకోవలే ఇప్పుడు వంటది కావ చ్చగా
అన్నుకోనిలే ఆమెే రాత్రి సిక్కం జిప్ప తప్ప పండుకని లే ఇప్పుడు పండుకొని మంచిగా పండుకో మనం
హు హు
నైట్ నిన్న పన్నెండున్నర వరకు పండుకోలేదేమో ఆర్సిబి తీసుకు వసిందేమో ఒక
అబ్బో
ఈ రోజు కూడా అతనే కూస్తోమాను
సో
గొంతు మొత్తం బంగు పోతోంది
అవును
వచ్చినప్పుడు పండు డ్రెస్ కూడా సరిగా అ అ సత్తరి ఎట్లా నో ఏమో లేవలే పండుకొనే ఉన్నాడు రా వాళ్లే ఇంత నార్మల్ గా ఉంటద
బ్యాండ్ పెడతాడో డీజే పెడతాడో మరి ఎమ్మెల్యే స్టంట్
డిజే కూడా పెడతారా
ఏమో ఏది పెడతారో అంటున్న
ఏ ఏది పేటడు పోలీసుల సైరన్ తో వస్తాడు ఆయన ఓపెన్ చేస్తాడు పోతాడు సప్పుడు లేక
ఆహా బస్ స్టాప్ కంచి పెడతారో ఏదైనా
అవునా
ఆ ఏమైనా పెడతారు
ఏమో నాకు ఇప్పుడు నేను ఇప్పుడే వింటున్నా ఫస్ట్ టైమ్ వింటున్నా
పెడతారు పెడతారు
అవును ఏమో నాకు తెల్వనే తెల్వదు నువు చపే వరకి కూడా తెల్వ
ఇంకా వాళ్ళకే ఇప్పుడు మంచి పేరుంటది ఏమంటారు ఇంకా ఆ కొంతమంది అయితే ఇప్పుడు నార్మల్గా ఏదన్న ఊర్ల ప్రచారానికి పోతేనేమో కోలాటం అయి అన్నీ ఉంటాయి కదా
హ
ఆయన అచ్చేటప్పుడు ఇగ మంచిగా డిజే పెట్టలే కానీ బాండ్ పెడతారు కా బాండ్ పెట్టి తీసుకొచ్చి పెడతారు ఏసీ మరి బిర్యానీ పెడతాడో ఏం పెడత పెట్టి
ఆహ ఏ ఆయన ఉండడు ఎమ్మెల్యే అంత సేపు కట్ జెత్తడు ఓ స్వీట్ పెడతార్ స్వీట్ స్వీట్ పెడ్ పోడుగావచ్చు ఎట్లా పండుకుంటాడు పోతడాంట పది నిమిషాలు ఉండడమే ఎక్కువ ఏమ్ ఎల్ ఏ లు
ఆ
పది నిమిషాలు ఉండుడే ఎక్కువ ఏమ్ ఎల్ ఏ లు
అవును
అవున
వాళ్ళ నాన్న అయితే ఇగ ఏమంటారు చెట్టు ఎక్కుతాడు అస్సలే ఇగా నా నా ఇల్లు ఓపెన్ చేయడానికి ఎమ్మెల్యే వచ్చిండ ని గాని అసలు అది ఇందిరమ్మ ఇల్లు కాబట్టి ఆయన ఓ పెన్ చేయడానికి వస్తండు
కానీ ఇవళ వదినా ఉంటే బాగుండు ఆర ఒక్క రోజు కోసం వచ్చి పో ఏమైందంట
మరీ ఒత్తదొ తెలువదు మరిగా
ఒత్తె మళ్ళీ ఇంగా పంపియడేమోనాని రావా
హా
ఉ ఈ గొడవ పెట్టి నేను చస్తా నేను ఇది చేస్తా అది చేస్తా అంటే ఎడ పంపితడుడిగా
అవునా నేన కూడా మరీ ఓ వంద చెస్తాను
ఆడా చ్యూషినప్పుడు ఇగ పోకుండా ఏంచేస్తాడు కావచ్చు ఇగ
కాదు ఆడి కి పోతే ఇక్కడ తిరిగిన టామెమ్మడు కూడా ఆడ తిరిగిస్తే తిడతాడు మరి
అవును మరి వచ్చింటారా పని కాడికి వరి కాడకి ఊక ఫోన్ చేసి ఓర్లుతాంటే కొంచెం లేట్ అయినా ఆ పాకకి నేనేకి
అవునా
ముడిచేట్లు పెట్టినా పాపమే ఈ నీరు ఇత్తారు ఏం చేస్ తారు ఆ ఆ ఆ అది చేసిర్రు అనుకో పట్టుకొని తంతారు
అవును
ఇంకోటి కావాలా
అడ తిండి ఉండదు ఏది ఉండదు కాబట్టి ఇబ్బంది రూమ్ తీసుకోవాల ఉంటారంటే ఇబ్బంది
ఆ
కిరాయి గింత కట్టుకోవాల కాబట్టి
అనా మంచిగా మొత్తం ఇల్లు అయిపోయినాంక పోయిందిగా
ఆ ఇంకొంచెం ఉందంట ఇండ్లు మరి
ఎప్పుడు పోయింది మరి ఆమె
ఏమో ఎప్పుడు పోయింది కానీ నాకైతే నిన్న ఆమె ఆయన ఫోన్ మాట్లాడుతంటే వినపడ్డది
ఆహా అ వాళ్ళ గుట్టు బయటికి రాదు
ఆ
అదే మనమే అయితే ఇ ఈకోస నుంచి ఆ కోస స వారికి అందరికి చెప్పుకునేటోళ్ళే అందరు చెప్పు చెప్పుకునేటోల్లై ఏముందో మన దాంట్లో మరి అంత సీక్రెట్లు
హ
ఏవేనా గాణి ఈగ అబ్బబ్బబ్బ బ్బ ఈగా సంతోషం అందరికి
కాదు మళ్ళ ఇప్పుటి ఏంటంటే మళ్ళా బయటికి మనం తెలువకున్న దబుక్కున వాళ్ళ మనసులు ఉంచుకో మళ్ళా మన ఏ ఏమో అమ్మాయి అసలు ఎట్టా నాలు మ అట్ల
అయ్యో ఈ నుంచి అ సామాళ్ళ వరకూ పోవాలి మన మాటలన్నీ మన ఇంటినికెళ్ళు అయితుట్రా గుట్టు బయటికి వెళ్ళదు.
ఆవును
ఆమ్మో వాళ్ళ ఇంటింట్లోనే ఇంటింట్లోనే ఉంటదాగా గుట్టు మొత్తం
ఇంటినాకళ్ళు ఇయ్యాలా ఇద్దరు కలిసి మంచిగా రెడీ అయిపోతారు. గవర్నమెంట్ జాబర్లు కూడా అంతగానం పోరు
ఎవరెవరు
ఇంకెవరుంటారు. మనకు
ఇద్దారా ముగ్గురా
ఇద్దరే
ఆ ఇద్దరి ఈరోజు సోమవారంగా
అదే అదే
సోమవారం వాళ్ళు ఎట్లా రెడీ అవుతారో మనకు తెలువదా.
ఉహు
వాళ్ళ రడిగుడు, వాళ్ళ శేసుడు, వాళ్ళ గురించి ఏం చెప్తవ్ తీ,
చీరలు సదురుకునుడే సరిపోయింది తిన్లే తినాలె
ఓహ్ తింటావా
ఏముంది, పెరుగున్నామే పెరుగు వేసుకొని కొంచెం తింటాన్నాం అంతేగా
నేను కూడా పెరుగు నిన్న అన్న ఒక ప్యాకెట్ తెచ్చినా పాల ప్యాకెటు ఇగా బయటా పెరుగు ప్యాకెట్ ఏమి తీసుకొస్తాను పాల ప్యాకెట్ తీసుకొని వస్తే అది వేడి వేసి పెరుగు తోడేసినా పెరుగయింది మంచిగా ప్యాకెట్లకి పెద్ద ప్యాకెట్ అయితే నలభై రూపాయలు అంటరా చిన్న ప్యాకెట్కి రోజు ఇరవై రూపాయలు రోజు ఇరవై రూపాయలు ఐ యితానాయి ఎందుకని ఇట్లా ఫ్యాక్ ప్రెస్ఫుల్ ఫ్యాకెట్ పాలు పెరుగు మంచి మూడు రోజులు తినవచ్చు
అవును
నాచా మీ అన్న నిు ఒక ప్యాకెట్ పెత్తే మంచిగా వేడి చేేసిన వేడి చేేసి మంచిగా తోడు పెడితే ఇలా పెద్దు అలా మంచిగా అ పెరుగు ఒక ఫ్రిడ్జి లో పెట్టినా ని ఊహ కొసేక్కని అనం తింటా ఇగ
మీన్ కూడాడసింది బాగా తోడై
ఆ ఎంత తీసుకుంటారండి మీకు పాలకి
ఆ
పాలకి ఎంత తీసుకుంటారు డబ్బులు
థర్టీ
ఆహ
ఆర లీటర్
చిక్కగా వోతండా మంచిగా
మస్తు పోతాండు
ఆగు రాని